ఏం చేస్తానవ్ ఏముంది ఇంగో పాపకి స్నానం పోసిన ఈ రోజు పెద్ద ఆమెకి తల్లి అయింది కదా
ఆహా
స్నానం బోషినా ఇంగ బట్టలు వేస్తాను అంగన్వాడికి వెళ్తాది కాని ఇంకా పంపియలే
ఎన్నిటి వరకు స్కూల్ మళ్ళ అంగన్వాడి పంపి పిస్తే
ఫోర్ వరకు ఉంటారు కాగానీ ఇక ఒక్క దగ్గరనే ఇమేను ఆమెను పంపిస్తా ఆమెను ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాన ఇద్దరిని ఇక వీళ్ళ సె అంగన్వాడ సెంటర్ కూడ స్కూల్ లనే అనమాట
మంచిగనే ఉంది
హమ్ రెండు ఇంకా ఈమెకు ఇప్పు ఈమెకు స్కూలు ఆమెకు అంగన్వాడీ రెండు ఒక దాంట్లోనే
మంచిగున్నయ గా అసలు ఉండద ప్రైవేట్ దాట్లే గవర్నమెంట్
హ్మ్ ఆహా ప్రైవేట్ కాదు గవర్నమెంటే ఇద్దరికి గవర్నమెంట్టే ఇవన్ ఆ పాపం గవర్నమెంట్ కే పంపిస్తాన
పంపియి అందులో కూడా మంచిగా చెప్తురు చదువులు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది మంచి ఇగ ఫస్ట్
ఇంగ్లీష్ మీడియమే చెప్తున్నారా
అవును ఇక్కడ కూడం మేమ్ చదివే స్కూల్లో కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అప్పుడు లేకుండేగా
ఊవ్
మంచిగనే చదివించిర్రు ఇంకా గవర్నమెంట్ లోనే మంచి పథకాలు వస్తాయి ఇలానే చదిపించుకోవాలి చదిపించుకుంటే కాని మాకు దూరం అని నేను
టే ఉంటదనమాట ఫస్ట్ ప్రియారిటీ ఉంటది గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తే
పథకాలు ఉంటే మంచిగా స్కాలర్షిప్ ఉంటంది ముందు ముందు ఉమ్ తిన్నరా మీరు. ఏం చేసేరు వంట
ముక్కాయ్ మునక్కాయ ఇక మరి పచ్చడి పెట్కు ఇక అదే ఇంక
ఉమ్ అదే మాకేమో ఇక్కడ కొట్టుకోవల్సి వస్తుంది పదికి రెండే ఇస్తా తెలిద మునక్కాయలు పదికి రెండే కాయలు మునక్కాయలు.
ఆ మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటి కాడ పండగ కా అని తీసుకున్నా ఆ యాభై రూపా
ఉమ్ అదే ఇగ ఒకటి రెండు ఇస్తారు టెన్ రు
అవును బాగా చేసిండు నాకె న చెట్టు ఏంటంటే ఆ పొట్టిగ ఉంటాయి అన్నమాట కాయలు దేశవళి.
ఆహ
ఉమ్ అట్లా
టేస్ట్ ఉంటది
ఆ ఊర్లకాయలే టేస్ట్ ఉంటయి అవి పొట్టికున్నా కూడా టేస్ట్ బాగుంటాయి తీయగా
ఏముంది అట్ట పోయే ఊర్లో అమ్ముకుం అమ్ముకొన్నాం అనుకో అన్ని కాయలు ఉంటె ఏం చేస్తరు పప్పు చారు చేసినాం ఇ యాళ టమాటా పప్పు చేసినా
స్కూల్కి వెళ్ళిండా
ఆ ఎల్లిండు ఎయిట్ ఓ క్లాక్ ఐతె థర్టీ అయితది ఇక మాకు లేవరుగా ఇంత పొద్దురా ఉమ్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎ ఉర్కే పెట్టిరు
అవును అం ఇలా కుడా అంటె యీట్కె సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు స్కూల్ ఉండాలన్నారు అసలు
హుమ్ అ అంటారు మన పిల్లలు లేస్తారా పోతారా
వాళ్ళేసే దె అప్పుడు
వాళ్ళు పోవాలంటే లేపి గా పాలు ఒకక్కటది అయిపోతాడు మా అవడ ఏం తిన్నాడు పొద్దున అ
ఏ కాదు ఏదన్నా స్నాక్స్ లాగా ఏద పెట్టకపోయినా
తినడేమి
ఏ ఇంకా మా పెద్ద పాప కూడా అదే పని తినదు ఆమె లేవడమే లేటు పాలే గంటసేపు తాగు
ఆ తాగుతాగు అని కుచ్చాలింగా
ఆ గుచ్చాలే లేపోతే అయితే ఇక బుదగరియాలె ఏమలేదంటే మనం పానిబాల ఆడ కూర్చొని ఇగ తాపియాలె ఇ అట్లా తాపిస్తతే ఈ పని ఇ టేపోతది,
ఆ ఇగ కసేపు కూసోచ్చు. తిన్లే
ఆ ఇగ అదె అయితది.
ఏ పాలు ఒక్కటి తాగిండు ఇడ్లీ పెట్టిన టి తినిగా
ఆ
ఏన్ని
పోదువులే ఆగు ఇగ రేపు ఏముంది కాని ఆ ఎ మా పెద్ద పాప కూడా అంతే చిన్న పాప తింటది యా ఇడ్లీ తింటది, దోశ తింటది. మా ఇంట్ల తిన్నదికాక ఇగ ఆమె దాని రందిలేదు తినే కాడా తిండి కడగాని తిరుగుతది బాగా చిన్నమె
తిరుగుతది హ హ
ఆ ఇంగ పెద్దామె తినదు, తిరగదు.
హ్ హ్ ఇగ అంతే కొంతమంది చిన్నోళ్ళంత యాక్టివ్గా పెద్ద ల్లు ఏడుంటరు ఉండరు.
ఉండరు. ఇగ మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిద్దామని చూస్తాన్న చిన్నామేని
హ్మ్ పంపియి కొన్ని రోజులు ఉంటది ఎం చేత్తది ఇగ
రోల్ ఉంటది ఇగ మళ్ళీ మళ్ళ నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్
అంతే ఈ సమ్మర్ లో కొంచెం ఉన్నట్టు అన్న ఉంటది వాళ్ళకి కూడా
ఇంగ నేను ఇమెకు హాలిడేస్ వచ్చినంక నేను కూడా ఎళ్తా అని చూస్
హ్మ్ రాయిగా సికింద్రాబాద్ గద నువ్వు అన్నది ఇక్కడిక్కడైతే కు చేతని పూర్గు నిలిచినారు అయితే
అసలు నేను అంటే చదువుకున్న అంతా నేను అటు సైడ్ లే గాని సిటీ లే ని నాకు ఆ ఏరియానే తెలవద్దు తెలుసా
ప్ప ఏద్ తెలద్ నాక్ అంత నే చిన్నప్పని ఇక్కనే చదువుకున్న గాని. చేదనపురి సరుర్ నగర్ వరకే తెలుసు అంతే హు ఇల్ వంబ పోయేది మేం గూడ ఎటు బో
నేన్ కూడా అంతే కాలేజెస్ కూడా బస్క్ క్కి పోయేది కాద్ పక్క పక్కనే ఉండేది కాలేజ్
అవునా హు ఎక్కడ కాలేజ్ నీది సికింద్రాబాద్ ఏనా
ఆ సికింద్రాబాద్ ఏ పద్మనారావ్ నగర్ దగ్గర
మ్మ్ హు మల్కపేట్ కాలేజ్ మో ఫ్రెండ్స్ చదువుకున్నరు గవర్నమెంట్ కాలేజ్
ఏడ మలక్ పేట్లనా ఆ ఏరియా కూడా నాక్ తెలదే
ఇగ అదే లే దిల్సినాగర్ తర్వాత్ ఇగ వస్ సరి మల్ కి పేటె దాన్ తర్వాత్ ఇగా వాటట్ వస్ వూ ఉంటాయి
హమ్
హమ్
ఇంకా పోయిండా అన్న
ఆ ఎల్లుండు లంచ్ చేసినా లంచ్ తీసుకొని పోలేదు, ఆ సలన్నమ్ అయితాదేమో అని నా భయం ఈ ఎండాకాలం. ఓ ఈవినింగ్ పోయి
అన్నమ్మ తొందర ఖరాబ్ ఐపోతుంది తొందర ఖరాబ్ అవుతుది కొంచెం పల్లు కొడుత కట్టి ఉంట అది ఉందా పొందగుండ థె ఇంకా ముద్ద ముద్ద అవుతుది ఇ బు అది మల్ ఆమెత్త ఆమె తగ న మళ్ళ చార్ కావాలి
అవును
చారా ఇయితే జారారుత జారా జారుత అ అ
న తప్తార ఎష్ నాగ వకాశ వంత సేంట అ కువిత
సర కాదు ఉట్ట ముల్లక్కయలులను ఉల్లిగడ్డ ఆ ఇట్లా కొంచెం ఆ లే సూపు లాగా పెట్టిన అనమాట మునక్కయలు ఉల్లిగడ్డ వేసి
మా తప్పచ్చారుంంద నేను
ఉ ఇది మా విచ్చారా ఇ మా ఎ కూడా పసేసిిన ఏ ములకాయలు వేస్తు తిన్నారు
మండే మా ఇంట్లో ఖచ్చితంగా బప్సార ఏమి ఉంటది
అంటే తినరా మండే తినవా హలో హలో హలో హలో హలో హలో